ఆయ్ అండి
ఏం చేస్తున్నారు? బావున్నారా?
ఆ
ఏంటి ఫెస్టివల్ హడావిడి లో ఉన్నారా?
ఆ అవును కదండి. ఫెస్టివల్ హాడావిడిలోనే ఉన్నాం. మీరు?
నేను అదేనండి ఈ ఫెస్టివల్ అంటే ఇంకా పండగలంటే వారం నుం చి ఇల్లు సర్దుకోవడాలు, ఇల్లు బూజులు దులుపుకోవడాలు, గిన్నెలు తోముకోవడాలు అవే ఉంటాయి కదండి.
అవును అస ఫెస్టివల్ అంటే ఫస్ట్ మనం హోమ్ క్లీనింగే చూస్తాం కదా.
అంతే కదండి.
ఆ ఖచ్చితంగా అవే మెయిన్ కదా మనకి. మ్ అయిపోయినయా మరి మీ వర్క్
ఆ ఇప్పుడే అయినయండి అవన్నీ.
హు మావి ఇంకా జరుగుతూనే ఉన్నాయి అవి హుమ్
పూజగది శుభ్రం చేసుకోవడాలు అవన్నీ ఉంటాయి కదండి
అవునవున అవునండి ఉంటాయి ఖచ్చితంగా ఎక్కడండి పూలు మంచి మీ హింద్సు బాగా చేస్తారండి మంచిగా అసలు ఎంత ఎంత ట్రెడిషనల్ గుంటావి చాలా బాగుంటాయి. ఫ్లవర్స్ కూడా ఆ ఎక్కడండి ఎక్కడ తెస్తారు అంతా
అక్కడ మార్కెట్ ఉందండి ఫూ ఫ్లవర్స్ మార్కెట్ అక్కడికి వెళ్ళి తీసుకొస్తాం అన్నమాట అక్కడ అన్ని రకాల పూలు దొరుకుతాయి మనకి మొత్తం కలవ పూలుతో సహా అన్ని దొరుకుతాయి అక్కడ
ఆ అది ఫేమస్ అంటా కదా గాడ్ కిష్టమైన ఫ్లవర్స్
ఆ అవును బాగా
ఆ
మనం ఇంకా వెరైటీ, వెరైటీలు కావాలన్నా కూడా తెప్పించి పెడతారు వాళ్ళు
ఆహా ఆ అవి కూడ ఉంటున్నాయి
అవునవును మీకు బాగా ఇష్టమైన ఫెస్టివల్ ఏంటండి?
మేము మరి క్రిస్మస్ ఎక్కువ చేస్తామండి ఉమ్ మ సంక్రాంతి కూడా అది మన అందరిది కదండి
అవును
అండ్ ఫార్మస్ ది గావట్టిగా అ అందరూ ఎక్కువ దాన్ని ఎక్కువ మనం సెలబ్రేట్ చేసుకుంటం దాంట్లో ఏ రిలీజన్ అం టూ ఏం ఉండదు కదా ఆ న్యూ ఇయర్ మళ్ళీ ఆ న్యూ ఇయర్ సంక్రాంతి కూడా మ్ సరే ఉంతనండి.
అవునా ఓకే.
అందరూ వస్తారు ఉంటారు కదా?
ఆ
అదొక వేలో వెళ్ళిపోతము, ఈ క్రిస్మసు న్యూ ఇయర్ చూతా హా అది వస్తుందంటే ఏదో ఒకటి మనకి హడావిడి అయితది కదా! అవునండి ఈ సండేస్ స్కూల్ ఉంటాయ్ క్యాంప్స్ ఉంటాయ్ పిల్లలకి సమ్మర్ క్యాంప్ లో వివిఎస్ ప్రోగ్రామ్స్ ఉంటాయ్.
ఆ
హ్మ్ మంచి అంటే అంటే యాక్టివిటీస్ అండి పిల్లలకి మంచి మంచి యాక్టివిటీస్ ఉంటాయ్ డయాగ్రామ్స్ ఇలాంటి తర్వాత స్కిట్స్ ఉంటాయ్. ఫెస్టివల్ కి ఆ ఇట్ల ఎదైన ఒకస్ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ గానీ ఒక స్కిట్ గాని ఇట్లా ఏదో ఒక పర్ఫార్మెన్స్ అనేది ఇస్తా ఉంటారు, ప్రైజ్ మనీ కూడా ఇస్ ఇస్తారు గిపురు ఒకటి గిఫ్ట్లు ఇస్తారు అట్లా పిల్లల్ని కూడా కొంచెం అట్రాక్ట్ అవుతది అట్ ద సేమ్ టైమ్ కి ఇది ఫెస్ లో కూడా పార్టిసిపేషన్ అవుతారు.
ఓకే ఓకే ఉమ్ అదే ఓం మంచి మంచి ప్రోగ్రామ్లు జరుగుతాయట ప్రైజెస్ ఉంటాయ్ టా నేను విన్నాను కేక్స్ అవి కూడా బాగా చేస్తారట కదా మీకు క్రిస్మస్ ముందు రోజు
అవునవును. ఇస్తామండి, ఎందంటే మన రిలేటివ్స్ లో దగ్గర ఉన్న వాళ్ళందరికి మన ఉంటే ఆ వాళ్ళందరికీ ఇచ్చేస్తాం మనం
అదే చర్చిల్లో కూడా పంచుతారట కదండి కేక్స్ అవి పెద్ద పెద్దగా చేసి అందరికి పం
అవునవునండి పంచుతరు పంచుతరు కంటే అదొక అదొక ఆ ఆ మీరు కూడా బాగా చేస్తారండి. ఆ వినాయక చవితి అప్పు వినాయకప్పుడు కూడా అన్నదానం పెడతారు.
అవునవును వినాయక చవితి అంటే టె లెవెన్ డేస్ పండగండి బాబు అది ఒక్కొక్క ఒక్కొక్కరు సారి తీస్తుంటారు, దేవుడ్ని ఇంకా అప్పుడు ఏంటంటే మనం వంట టలు కూడా చేసుకోకర్ల వాళ్ళు పెట్టే ప్రసాదాలతోనే కడుపు నిండిపోతుంది.
పిల్లలు ఎక్కువ అక్కడే ఉంటారు నైట్ వస్తే చాలు మంచి డీజెలు కాడ
అవునవును అవునవును నిమర్జనం అంటే చాలా ఇంకా డీజేలు డ్యాన్సు లు పెట్టి హడావిడి చేస్తారు దేవుడి దగ్గర
అవునవునవునండి అసలు ఎంత బాగుంటది పిల్లలు కూడా కొంచెం అట్రాక్ట్ అవుతయి, ఈ హోలీ అయితే ఇకా అసలు ఆగరు హోలి వస్ ఘోరం అది కా ఏ దేని తో సంబంధం లేదు ఏజ్ తో అసలకి సంబంధం ఉంట ఉండదు హా
ముందు వాళ్ళు రెండు రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకుంటారు. కలర్స్ అవి తెచ్చుకొని అన్నీ దాచిపెట్టుకుని ఆ రోజు ఉదయాన్నే అసలు ఎర్లీ మార్నింగ్ లేస్తారు లేట్ గా లేచే
అవునవును ఆ రోజు ఫుల్ యాక్టివ్ గా ఉంటారు పిల్లలు మనం కూడా అంతే ఎవరైనా అంతే
అంతే అవును చిన్న లేదు పెద్ద లేదండి అందరూ అంతే అవును
కాలేజ్ అంటే ఇంకా కాలేజీలు ఇంకా బాగుంటది స్కూల్స్ లలో కాలేజెస్
అవును ఇప్పుడు ఏంటంటే స్కూళ్ళలో ముందు రోజు పండుగలన్నీ జరిపిస్తున్నారు కదండి పిల్లల చేత
ముందే ఎన్ని ఎందుకంటే అంటే వాళ్ళకు కూడా ఒక మెమోరీ అని అన్నట్టు ఉంటది వాళ్ళు కూడా అంటే మన స్కూ లో కూడా చేస్త తాము అని వాళ్లు పబ్లిషన్ పిల్లలు కూడా ఒక ఆక్టివిటీ మన స్కూ కు ల్లో కూడా చెప్పారు ఇట్లా కొన్నిమందిరికి ఏంటంటే పిల్లలకి అది కూడా తెలియదు కదా మ కాలేజ్ లోన స్కూల్ లోన ముందే చేపించి ఇంట్లో ఇలా చేయాండ్రా అని చెప్తారు సో వాళ్ళక్ కూడా యూజ అవుతది
ఆ ఇక్కడ బతుకమ్మ బాగా చేస్తారండి దసరాల అప్పుడు మ్మ్
మ్మా నైన్ నైన్ డేస్ ఏనండి
ఆ నైన్ డేస్ చేస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొ బతుకమ్ అంటారు ఆ పేర్లు మనకి తెలియదు మేం బతుకమ్ చెయ అన్నమాట
అవునా
ఆ అయితే నైన్ డేస్ నైన్ ఆ పేర్లు ఉంటాయి అవి ఏవ్ మనకు తెలియదు చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ అని ఫస్ట్ పెట్టేటప్పుడు ఏమో చిన్న బతుకమ్మ అంటారు లాస్ట్ డేమో పెద్ద బతుకమ్మ అంటారు రకరకాల పూలు తెచ్చి డెకరేషన్ చేసి ఆ గ గౌరమ్మ ని చేసి డ్యాన్సులు చేసి చాలా హడావడి చేస్తారు అనమాట
ఆహా శారీస్ మంచిగా ట్రెడిషనల్గా సారీస్ ఫుల్ సారీస్ మన్ చ్చకగ రెడీ అయితారు చాలా బాగా
అవునండి
వాటికి కూడా కొన్ని కొన్ని ఉంటే ఉంటాయ్ కదండి అంటే మంచిగా డీసెంట్ గా ఉంటారంట తర్వాత ప్రతీది ఒక సిస్టమ్ లో చేస్తారంట
అవునవును
ఫైవ్ కేే స్టార్ట్ చేస్తారంట అవని ఫైవ్ కో ఫోర్ కో మా అప్పుడు మాకు కాలేజ్ డేస్ లో బా చేసేది
మ్మ్
మ్
ఇప్పుడు సంక్రాంతి ఉందంటే భోగి వస్తుంది భోగి రోజు ఐతే అభో ఎం హడావిడి చేస్తార రో అసలు అన్నిీ భోగి రోజు ముందు రోజు పుల్లలు తెచ్చి పేర్చు కొని మన్నాడు పొద్దున్న మూడు గంటలకి నాలుగు గంటలక లేచి మంటలు వేసుకొని పాత సామాలు ఏమైన్నా ఉన్నా కూడా తీసుకు కొచి అందులో పడేసి హడావిడి హడావిడి చేస్తారు
అవునవునండి ఈ ముస్లిమ్స్ వాళ్డు కూడా అంతే అంట కదా అవునవును ముస్లిమ్స్ వాళ్ళ వాళు కూడా అంతే అంటండీ వాళ్ళ ఒక ఫెస్టివల్ అప్పుడు కూడా పాతయ్ అని తీసి బయట పెడతారంట అసలు యూజ్ చేయారంట ఒకక్కళకి ఒక్కొక్క ఉంటది ఇక సెంటిమెంట్ వాళ్ళ ఒక్కొ వాళ్ళఒక కాయ్ రెసిస్టమ్ ఉంటంది కదా నాన్నే ఇంక ఈ క్రిస్మస్ ఓళ్ళదే అం డేండి ఆ రోజు మంచిగా ఒక న్యూ థింగ్స్ కొని వేరే వాళ్ళకన్ ఇచ్చేస్తారు పూర్ పీపుల్స్ కి ఇ డొనేట్ చేస్ తరు చాలా మంది హ ఇంక రెట్ల అంటే ప్రతి ఒక్కళ అట్లా అలా వెళ్తూ ఉంటారు విధి ఆ
ముగ్గులు వేసి సంక్రాంతికి కలర్లు వేసి దానికి ఉ ప్రైజెసు అని ఏదో కోడి పందాలని
అసలు మన ప్చ్ బా చేస్తారండి వామ్మ దాన్ని చూడటానికి ఎంత మంది వెళ్తరో అదొక్క కోడి పందానికి ఒక్కటి చూడటానికి అసలు మనీ ఒ ఒక్కలైతే లక్షలల కోటి దగ్గర పోతుందంట వాళ్ళది
అవునవును నేను కూడా విన్నానండి లక్షల్లో పాడుకుంటారట
ఆ గచ్ కు మొత్తం లాక్స్ తోనే వాళ్ళంతా బైక్ అంటా నీవు ఖచ్ గా ఒక బుల్లెటు ఈ ది సీజన్ లోకి ఒక కారు ఒక బైక్ పెడతారంట ఎవరైతే విన్న అయితరో ఆ కార్ గాని ఆ బైక్ గాని వాళ్ళకే అంట
ఆ
చివల్స్ వళ్ళ చాలా మంది యూజెసే ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ప్చ్ వాళ్ళకి ఏమన్నా పక్కన ఏమైనా ఒకళ్ళు ఏదన్నా షాప్ అలాంటివి పెట్టుకున్నా వాళ్ళకి యూస్ ఏ ఆ టూ డేస్ అయినాగానే బెనిఫిట్ ఏ ఉంది అన్నిట్లలో ప్రతి ఫెస్టివల్ ఒక బెనిఫిటు
హా
ఇంకా ఏం బాగా ఎంజాయ్ చేస్తనే ఉంటారు
అవునండి ఇక్కడ బోనాలని కూడా బాగా చేస్
హా అవునండి అవును అవును
ప్రసాదం చేసుకుని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టి చాలా బా
హా అవును విన్న విన్న విన్నా అండి బోనాలు
ఫస్ట్ స్టార్టింగ్ గోల్కొండ గోల్కొండల స్టార్ట్ చేస్తారు అది బోనాలు అక్కడ స్టార్ట్ అయ్యాక కా వన్ వీక్ తర్వాత సికింద్రాబాడ్ లో చేేస్తారట సికింద్రాబాద్ అయిపోంగానే ఇంకా వీక్లీ ఆ వీక్లీ వీక్ క్లి ఒక్కొక్క చోట ఒక్కొక్క చోటగా చేస్తారు
ఆహా బోనాలు ప్రతి ఇంటి ఆడపిల్ల ముందుకు వస్తదంట కదండి అ ఆ విన్నా విన్నా మా ఫ్రెండ్స్ వెళ్తా ఉంటే విన్నా తెలియదు కదా పెద్దగా వీళ్ళు చెప్తా ఉండే కొద్ ఒక్కొక్క రిలీజ్ ఒక్కొక్క ఫెస్టివల్ గురించి చెప్తా ఉంటే అర్థం అవుతా ఉంటది అంతకు ముందు మనకి ఏం తెలియదు కదా ఇప్పుడే అన్ని మనకి ఇపుడు ప్రతి ఒక్క ఫెస్టివల్ గురించి ప్రతిదీ అవేర్నెస్ అవుతుంది అందరికి
అవునవును
మంచి యూస్ఫుల్ కూడా అవుతుంది మనకి ఆ ప్రతింటి ఇంత మంది ఎవరికి ఏమి తెలియదు ఒకటే ఉంటే ఒకటే తెలుసు ఇప్పుడు ప్రతీదీ చిన్నదైనా గాని గ్రాండ్ గా చేసుకుంటున్నారు ఊ తెలంగాణలోనేమో బతుకమ్మ అట్ సైడేమో సంగ్రాంతి ఆంధ్రాలో ప్రతిదీ ఒక్కొక్కటి ఫెస్టివల్ ఫేమస్ అయిపోతుంది ఆ
ఒ టపాసులు హడావిడి చాలా ఇదిగా చేస్తారు అసలు
అవునవును అవునవు ప్రతిదీ అంత అంత బెనిఫిట్ అయితా ఉంది సరే అండి మ
ఓకే అండి బాయ్ అండి బాయ్ బాయ్